అ ఆ అత్తమ్మ బావున్న అత్తమ్మ నువ్వు బాగున్నావ బు
ఏం కాదులే వాళ్ళన్ లెక కౌంట్ చేయొద్దు
చులు
అవి రికార్డ్స్ అయితై చాలా మంది వింటారు
హ్ మ్ అదే తెల్వదు కదా
అదే వాళ్ళక్ చెప్పాలి మనం క్లారిటీ చెప్తే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు
మ్
మ్ నాది వేస్ట్ చేసినవ్ కాలు
అవునా నేను మాట్లాడతాలేండి ఇప్పుడు
మళ్ళ మాట్లాడాలి.
మాట్లాడ్తా
ఏం చేస్తున్నవ్ తిన్నావా
తిన్న అత్తమ్మ నువ్వు తిన్నవా
తిన్న ఇప్పుడే ఇంతముందే మామయ్య నేను ఇద్దరం కలిసి తిన్నం మావయ్య చెలకాడి పోయిండు నేను నీ దగ్గర్ వచ్చిన
ఆ
చెప్పాలి ఇంకా ఏం చేస్తున్నారు. నీకు కాల్స్ మనం మాట్లాడితే అంటే మనకు కొన్ని సిగ్నల్స్ వస్తాయి చూసినవా సిగ్నల్స్ వచ్ వచ్చిన్ తర్వాతనే కట్ చేయాలి అదైనా మనం ఓకే ఉంటాను అని చెప్పంగనే వాళ్ళు కట్ చేస్తారు కదా వాళ్ళు కట్ చేసిన తర్వాత మనకు గ్రేడింగ్ పెట్టుకుంటే అప్పుడు మనకు ఎబో వస్ దన్నమాట సిక్స్ సెవెంటీ సిక్స్టీ ఎయిటీ అట్లా వస్తే దాని వల్ల మనం గ్రేడింగ్ పెట్టుకొ కోవాలి. ఉ అట్ల గ్రేడింగ్ పెట్టుకుంటేనే మన ఇగో ఇప్పుడు మనకి సిగ్నల్ వచ్చిందంటే మనం కనెక్ట్ ఇంట్లో ఉన్నాం అని చెప్పేసీ ఓస్ సిగ్నల్ వచ్చింది చూస్ పేపర్ సౌండ్ మన మెసేజ్ సౌండ్ వచ్చినట్టు అది మళ్ళ టెన్ మినిట్స్ కి మళ్ళ వస్తది ఆ సౌండ్
ఓకే
ఆ..... చెప్ ఇంకా
హనీ వాళ్ళు పోయిరా స్కూల్ కి
పొయ్యిరు రా హనీ వాళ్ళు పొద్దున్నే ఎయిట్ ఈరోజు కిచిడి పచ్చిపులుసు ఎగ్ టమోటా
అవునా
మీరు ఏ కర్రీ చేసిరు
చికెన్ ఉంది మట్ టన్ ఉంది టమాట ఏసినం మళ్ళీ
చున్ తర్వాత మీరు ఇవన్నీ ఎవరి వాళ్ళే తీసేసుకున్నారా
ఆ అవును దాంట్లేదన్న మిగిలిన తర్వాత ఈ త్రీ ఫ్యామిలీ షేర్ చేసుకుంటారు, చికెన్ అయిపోయింది పొద్దుగాల్నే గాని మళ్ళా టమాటా
న్నా ఎందుకని మీ ఇంటి దగ్గర హోల్ జేసి
ఆ ఆ అదయిపోయిందన్ తమ్మా బాగున్న నానమ్మ మీరు బాగున్నరా కంగ్రాట్స్ అత్త ఎన్ని మంత్స్ కంగ్రాట్యులేషన్స్ శివు
ఎవరు వచ్చింది
అ
వెన్నలత్త అంటెవరు
వెన్నెల అత్త అంటె తెల్వదు గాని సుప్ ప్రియాత్త డీలర్ తాత వాళ్ల బిడ్డ
ప్రెగ్నెన్సా
ఆ ఆ
అవునా నాకు దెలియదు చెప్పాలి ఇంకా ఎప్పుడెల్తావ్ వరంగల్
ఆ ఇంకా టూ మంత్స్ అంటే వరంగల్ ఇప్పుడు ఇంకొక టెన్ డేస్ లో పోతా
మరి ఎక్కడ ఇక్కడ అంటే వర్క్ చేస్తావా లేకపోతే ఓన్లీ చదువుకుంటావా
ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నయ్ నాకు నెక్స్ట్ మంత్
ఊ సింపుల్ అదే ఇక్కడ ప్రిపేర్ అయితవా అక్కడికెళ్లి ప్రిపేర్ అయిత్ త్తవ
అక్కడికెల్లే
ఇంకా చెప్పాలి ఏం చేస్తున్నారు
చెప్పాలి అత్తం మళ్ళీ ఎప్పుడుంది మీటింగ్ మరి మీకు నరసంలో పెట్టాల
నా ఇక నీను లేదు నేను ఉండట్లేదు ఇప్పుడు ప్రియాంక ఏమన్నా ఈగ ప్రియాంక
ఓకే ఓకే
తనే ఇప్పుడు అధ్యక్షురాలు
మా ఇంటి దగ్గర కనకాంబరాలు మంచిగా పుత్తన్నయ్ నిన్ననే తెంపిన ఇయ్యాలా పుసినయి మళ్ళ
మళ్ళా నువ్వూరికి వొయాటల్ కి అవి పనికి అస్తయి
ఆ
మా ఇంటి దగ్గర లా మా ఇంటి దగ్గర గుడ చాలా ఉన్నాయి కన్ కమర పూలుగాని చెట్లకు నీళ్లు లే ఇంకా నీళ్ళు పోయట్లేమో సరిగగా పోయట్లేదు కానీ ఫుల్లు పూలు ఉన్నాయి
అవును మమ్మీ పొద్దుగాల అలుకు చల్లిలేటప్పుడే మనిషిగా నీళ్లుు పోతంది గా మన పైపు తోటి మళ్ళా మధ్యాహ్నం సాయంత్రం పోతంది
మీకు మంచిగా వస్తాయి నీళ్ళ మొక అంతా రావు కదా
ఆ
మళ్ళీ మాకు అందులోటి హౌజ్ ఒకటి లేదు అందుకనే హౌజ లేదు కాబట్టి మాకు నీళ్లు సరిగా ఉండట్లేదు
మ్ హు
ఇంకా ఫైవ్ మినిట్స్ అయ్యేందీ పూహ ఆహా అనద్దు ఏదో ఒకటి నేను ఒక వాక్యం మాట్లాడగానే నెక్స్ట్ నువ్వు ఇంకో వాక్యం మాట్లాడాలి
ఇంకా అత్తమ్మ మా నాని తాతయ్య మంచిగా ఉన్నారా
ఆ అ నానమ్మతో అదే బాగానే ఉన్నారు మొన పెళ్ళికి వచ్చిపోయారు చూసినావా
ఆ చూసినా నాని ఒకతే కనిపించింది తాతయ్య కనపాల్లె
నాని తాతయ్య మీ తమ్ముడు కూడా వచ్చిడు
అవునా మంచిగున్నర వాళ్ళు లక్కీనా
ఆ లక్కకి లక్కకి బాగానే ఉంది వరు్ బాగానే ఉంది వచ్చిండు
ఆహా
లక్కకి రాలే లక్కీకి ఏదో ఎగ్జామ్ ఉందని స్కూల్ పంపించి వరెు తీసుకొని వచ్చరు
ఇక్కడే ఉంటున్నారా హన్మకొండ కాదా ఇప్పుడు
అమ్మ వాళ్ళకనే ఉంటారు
ఆహా
హ
మామయ్య అత్తమ్మ
మామయ్య అత్తమ్మ అక్కడ మామయ్య కానీ బాబాయ్ పిన్ని వచ్చేసి అక్కడ వరంగల్లో
ఓకే బాబాయ్ జాబ్ కదా
ంకాబ బ్యాంక్ లో ఇంత ముందు బ్యాంక్ అకౌంట్స్ లో చేసిడు ఇప్పుడు శాలరీ ఎక్కువ కావాలని చెప్పేసి దాంతో అంటే ఏమంటరు దాన్ని చెప్తా ఆగుర అమౌంట్ తీసుకో ఆ వాళ్ని ఏమంటారు క్యాషియర్ కాదు మన ఇంటికికి ఎల్లీ అమౌంట్ అంటే పా చిల్లూర్లో వెళ్లి బండ్ల గురించి తీసుకుంటర్ గదా
ఓకే ఆ ఆ అర్థమైంది
మార్కెటింగ్ ఎక్స్క్యూట్ అంటనా ఓన్లీ తిపియడం
హుమ్
ఇప్పి ఇచ్చిన వాటిని రీకవరింగ్ చేసుకోవడం రీకవర్ మేనేజర్ కవర్ మేనేజర్ కాబట్టి కొంచెం సాలరీ ఎక్కువ వస్తది ఈయనిక్ ఇప్పుడు అంతముందు ఓన్లీ క్యాషియర్ గానే చేసి కొంచెం నలభై వేలు అట్లా ఉండేది. ఇప్పుడు రీ రీకవర్ మేనేజర్ కాబట్టి కొంచెం ఎ ఎక్కువ అమౌంట్ వస్తది
అవునా నాని వాళ్ళు మళ్ళా ఎళ్తరన్ కదా హనుమకొండకు నిన్న మామయ్య చెప్తుండు
ఆ ఎళ్తా డంట
ఆ నేను అక్కడ ఏస్తాడంటగా
కానీ ఏడ అడ్మిషన్ తీసుకోలే ఏం తీసుకోలేదు ఇప్పుడు మనం పాతిమలై వేయాలంటే ముందే మనం అప్లికేషన్ పెట్టాలే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇవన్నీ చేయంది ఎట్ల
నైన్త్ టెన్త్ ఎస్తాడండి ఇప్పుడు ఎయిత్ ఇక్కడే
ఎయిత్ ఈ ఇప్పుడు టూ ఇయర్స్ కి ఇస్తే ఎవళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఎయిత్ లో ఏస్ ఎస్తేనే వాళ్ళకు స్పోర్ట్స్లోనైనా స్టడీలోనైనా కొంచెం పికప్ అయ్తారు కానీ తీసుకపోయి వెంబటే నైన్త్ టెన్త్ అత్తేవాల కొత్తదా
అవునులే
ఏదైనా ఇప్పుడు ఎంత బేసిక్ ఉన్నా ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు కనెక్ట్ అయి ఉంటాయి గదా
ఆ
హుమ్ చెప్తే వినట్లేడు ఇంక చెప్పాలి
అగొ మమ్మీ వాళ్ళందరు అడ కూర్చున్నారూ పెద్దమోల్ ఇం చిన్న పెద్దమోల్ ఇంట్లో కూసుననిగ ము ముచ్చట్లు వాళ్ళు ఇగ నిన్నటి మొన్నటి సూరేతుల గురించి ముచ్చట్లు
హుమ్ హు సూరేతమాల్ గురించ ఆ రాలేదు ఎందుకు వాళ్ళు రాలేదు ఎందుకు
ఏ మొ అత్తమ్మ
అంటే ఉటిటప్పుడు ఉండి తీర ఫెస్టివల్ కునేటప్పుడు అంటే మీకు డబలు పడిధార
ఆ ఇగ వళ్ళ అంతే ఇగ
అట్లాలేను ఇప్పుడు మీకు డబుల్ అమౌంట్ కదా ఇప్పుడు వీళ్ళకంటే ఇద్దరు కొడుకులు కాబట్టి వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళు వెనకాలే వాళ్ళ ఇద్దరు కాబట్ వాళ్ళు షర్ చేసుకుంటారు మీరు సింగిల్ కదా ఇప్పుడు.
ఆ అదే కదా ఇప్పుడు పెద్ద వాళ్ళు ఇద్దరు కాబట్టి మనిషి. ఫైవ్ ఫైవ్ చిన్న తాత ఒక్కటే కడుతున్నటు ఆయన ఇద్దరు బాబు. బాపుది బాబాయ్ ది.
ఇనికి అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇది తెచ్చుస్తారులే. హు.
ఇగ అడిగేటోలు లేరు మంచిగా ఎవరిని ఏమన్నాంటే ఇగ వాళ్ళు ఏదన్నా ఒకటి తిట్టి తాపిస్తారని భయం ఒకటి పడ్డది మన వాళ్ళందరికీ. అందుకే సైలెంట్గా ఉంటాను లేకపోతే బాగానే ఉంది
ఈ రోజు మీ పంచాయతీ రోజు మా ఎవరు రైమా అంటే ఏదో అన్నాడు అంట మామూలుగా ముందు ఇన్నిరోజులు ఏం చేసినారు ఇప్పుడు అన్న అయిపోయినాక వచ్చేస్తారు ఏందని ఏదో అన్నందుకు అమో చెల్క అనే గోరంగడిగింద్రా అసలు మీదికి ఎగ పడ్డట్టు అడిగింది అడుగు నేను అన్న మరి అన్న రోజు ఏం చే ఇడు అకి ఇప్పుడు నన్ను అడుతునావ ఎంది అని నేను కూడా సీరియసయినా ను అనకు నాక ఎమట ఏదనా ఒక వాక్యం చెప్పు ఆ నన్ను ఎట్లాంటుందంటే ఇగో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుత ఉండు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మాట్లాదిండు నన్న ఇట్లా తీసేసిండు నన్నుట్లా తీసేసింది అని చెబుతుంది ఒకడికి నాలుగు
ఇస్తారని మేము అనట్లేం కదా మాకు సపోర్ట్ చేసినోళ్ళు ఎందుకనాల వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు
అయితే నేన అన్న సపోర్ట్ చేస్తానని ఆయన అంతే అంటాను అంటే రవిగాడే మాట అట్లా రవిగడే మాట్లా రవిగడే మాట్లాడితే మరి ఆ రోజు ఏం చేసినవు రవిగాన్ని అఅడగకుండా అని చెప్పేసి నేను గట్టిగా అన్న
కా గింత మంది ఉన్నారు సరిపోద్దమా వింల పెద్దమా మా మమ్మీ గాడు గీడు అని
ఏ నువ్వు నమ్ముతవో నమ్మవో కాని మీ సరిపో పెద్ద మాటే ఇంకా వీని పెద్దమ్మానే వినితొ ఎట్లా ఉండాలో అట్లుంటాది కానీ ఆమె అటే
ఆ ఆ మన మామయ్యని వాడు వాడు అంటార అసలు వీళ్ళు ఎవరన్నా
హ అ అమ్మ అట్నే అంటది ఏంది ఎ ఏంది తాను అంటే నిను అన్న ఏందె ఏందె మనం లమ్మడోల్లమా మాదిగళ్లమా అని అన్న ఏందె ఏం చెత్తాన్నావే తిన్నావానే అనుకుంటా వత్తది ఏహె ఎగుడెం నుంచి వ ఇస్తానవమ్మ మనము అన్నా
తమ్మాయ అనాలి ఎందుకు
అన్నారా అ అసలు అట్లా అనకండి అన్నా కదా నిను ఒక్కదాన్ని ఎ గుడ నుంచి వ ఇత్తనం అంటే బాగుండది కదా ఏ గుడెం నుంచి వత్తన్నవ్ అమ్మ మనం ఏ తండా ఏ లంబడల్ల నుంచి వత్తన్నం ఏ దీంట్లో ముంచామ్
ఏంటి అవునా
ఆ మ్యాప్
కారంగా అనిపించింది అల్ అట్లనే ఈగ మారరు వాళ్ళు ఇగ అత్త అత్తానే మ్మా
ఆ ఇప్పుడు టైం అయ్యంది నేను కట్ చేస్తా నేను కట్ చేసిన తర్వాత నీకు గ్రేడింగ్ నువ్వు అప్పుడు చేసుకో ఓకేనా నువ్వు కట్ చేయొద్దు నేనకా నువ్ సారీ నువ్వే కట్ చేయ్